ఏ ఫోన్కొచ్చింది కాల్
ఆ నా ఫోన్కే వచ్చింది
ఓకే అయితే యాక్సెప్ట్ చెత్తే అప్పుడు అసైన్ ఆవుద్ద అనుకుంటా నీకు ఈ రోజు వెళ్ళొచ్చేసావా క్లాస్కి
ఆ ఎల్లొ చేసాను
మార్నింగ్ ఫైవ్ కాదు ఎయిట్ కె వెళ్ళి నైన్ కొత్తవా
ఆ మా ఆ ఎయిట్ కెళ్ళి నైన్ వచ్చేస్తాను ఇంకా
వచ్చాక బ్రేక్ఫాస్ట్ చేసి వాకింగ్ వాటరు తర్వాత టైం చూసుకుంటా ఉం అవా
ఆ టైం చూసుకున్న పొద్దిన్నే ఏంటి ఫైవ్ కి లేక్సి పోతాను కదా
ఆ
లేసిపోయి అప్పుడే కాసేపు వాక్ చేసి మరి అక్కడ నెంబర్ తక్కువ రావాలి కదా వెయిట్స్ గైడ్లో అందు కాని వాక్ చేసి ఎక్సర్సైజ్ చేసి వెళ్తాను వెళ్ళాక అక్కడ అత్తి రెండు తీసుకొని వచ్చేస్తానుండి
ఎర్లీ మార్నింగ్ లేగితే చాలా ఎనర్జీగా ఉంటది చాలా ఫ్రెష్గా ఉంటది అంటారు కాని చ ఏంటి చాలా బద్ధకంగా ఉంటది నాకైతేనా
హ
తీర నిద్ర మొత్తు ఆ రో కొంచెం గొమ్మన్ లెగి అయితే చాలా ఎక్కువ టైం ఉన్నట్టుంటదే
ఆ
డే కొంచం సాగనట్టనిపితదెంటో
ఏం జేస్త్నావ్ ఆంటీల్ పోయేరా
మా అమ్మ వన్ వీక్ హాలిడే పెట్టుకుంది లీవ్ పెట్టుకుందనమాట
సూపర్ అయితే ఇంక ఇంట్లో మనం ఏం పని చేయ అక్కర్లే
అవును ఏం అది ఆ ఓకావిడ మానెస్తుందని చెప్పాను కదా ఆవిడ ప్లేస్ లో వెళ్ళిందన్నాను కదా మా అమ్మా అడి గిందాంట నిన్న సార్ని సార్ ఇంకా రేపు నుంచి ఆవిడ వచ్చేస్తుంది అంటారంటే సరే అమ్మా ఆవిడ వచ్చిన నీ పని ఉంటది వచ్చే అన్నారంట అయితే అయితే ఒక నాలుగు రోజుల తర్వాత రావచ్చా సార్ అని జాలిగా అడిగిందంట సరే అమ్మా మండే నుంచొత్తవ అయితే వన్ వీక్ తీసుకుంటావ అన్నారంట సరే సార్ అందంట
హ్మ్
నేను వన్ వీక్ ఫుల్ రెస్ట్ తీసుకుని అప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా మండే నుంచి స్టార్ట్ చేస్తాది వర్క్ వెళ్ళడం
ఆ
అమ్మా ఇక్కడ ఒక చర్చి సండే కరెక్ట్ గా టైం కి కొటేద్ది ఆ చెర్చి మాకు రెండు మూడు స్ట్రీట్లు అవతల ఉంటది
ఆహ
అక్కడ గంట కొడితే ఇక్కడ వరకు వినపడతది మా ఇంటి వరకు వినపడతది
ఇది బ్యాంక్ డీటెయిల్స్ అందులోకి వెళ్ళాను ఫస్ట్ రెండు సార్లు క్లిక్ చేసానే తర్వాత మళ్ళీ అందులోకి వెళ్తుం టే చాట్లోకి వెళ్ళిపోతుంది అదే
ఆ అదేనండి వాట్సాప్ లో కలి
ఆ వాట్సప్ లో కెలి పోతుంది
ప్రాజెక్ట్ అసన్ అయిన తర్వాతక్క అప్పుడు యాడ్ చేద్దువు గాన్లే ఆ మా అక్క స్టిచ్చింగ్ చేసుకుంటుందని చెప్పాను కదా రెండు చీర్లు ఒక బెడ్ షీటు పోగొట్టేసిందంట
ఎలగా
ఏమో ఏం కుట్టిసిందో ఫ్రాక్ ఫ్రాక్ ట్రై చేసింది నాక ఏదో నిన్న వీడియో పెట్టింది యూట్యూబ్ లోది సారీ ఫ్రాకు అది చ అది ట్రై చేసిందంట కుదర్లేదంట తర్వాతేదో నార్మల్ గా తన గో గోల్డ్ది కుర్తి ఉంటది గదా టాపు దాని మజర్మెంట్స్ తో ఇంకెద్ ట అది ఎలా ఉందో అలా గీసి కుట్టేసిందంట సరిపోలేదంట అలా కుడితే ఎలా సరిపోద్ది దానికంటె టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీస్కోవాలె ఎందుకంటే లోపలికి కుట్టలేస్తారు గదా
ఉమ్
ఉమ్ సేమ్ యాజ్ టీజ్ దాంతో అలా తీస్ కుంటె ఎలా కుదుర్తది ఏమ్ ఒస్తుంది తీస్కోని కుట్ కున్నానని చెప్తుంది
మ్ మనం ఎప్పటి నుంచో ట్రై చేస్నం కు ట్టుకుందాం అని
కానీ నేను ఫస్ కాదు నేను ఫస్ట్ ఫస్ట్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ తో కుట్టాను చూడు ఫ్రాక్ గ్రీన్ కలర్దే
ఉమ్
అది మాత్రం పర్ఫెక్ట్ గా కుదిరిపోయిందలా దాని తర్వాత కేది అంత బా సెట్ అవ్వలేదు గాన్ మీ బాడీది పై పట్ ఎంత పర్ఫెక్ట్గా కుదిరింద కానన్ నేనేమో ఇచ్చేసను ఏంటిది తీసుకెళ్తారు కదా ఆనాద పిల్లలకి అని అది ఆటో ఆట్ వర్తతత మాకు అది మూడు నెల్లకోసారి ఆరు నెల్లోకోసరి కనపడ్తాది ఆ ఆటు ఒచ్చినప్పుడు ఇచ్చేసను
ఉహు
మా అమ్మ ఆదిచ్చుకుంటర ఎవరన్నా ఫస్ట్ టైం కుర్టున్నావు కదా ఉంచుకోవాల్ గదా అంట ఫస్ట్ టైం కుట్టాననే ఇచ్చేసానమ్మా అన్నాను
ఫస్ట్ టైమ్ కుట్టింది ఐతే బాగుం ఏంటి నువ్వు ఫస్ట్ కుట్టావని చెప్పి మెమరీ గా ఉంటదని ఆంటీ చెప్పినట్టున్నారు
ఆ నేనేం ఫస్ట్ టైం కుట్టాను కదా అనిచ్చేను కని చాలా బా కుదిరిందద తర్వాత మోన్న మా నాన్నమ్ ఆ శారీ తోటి ఓటి కుట్టాన చూసావా నువ్వది స్కై బ్లూది
స్కై బ్లూ ద చూపించినట్నావ్ కానీ గుర్తులేదు
ఉ పా అంది అది చీకిపోయి చీకిపోయింది చీర ఇం చూడున్ మంచి క్లాత్ అండి మంచిగా డబ్బులు పెట్టి కొన్ని కుట్టుకునేదే అస్సల్ సెట్ అవ్వదే ఆ వేస్ట్ క్లాత్ ఇ అన్నీ బా సెట్ అవుతాయి నాకు డ్రెస్లు ఏంటో అర్థం కాదు నాకు
ఊ
మళ్ళీ ఎక్కువ ఎఫర్ట్స్ అట్లకే పెడతాను కొన్నట్లకి ఈ పాతద కదా ఎలా వచ్చినా పర్లేదని కొడుతున్న అదే సెట్ అవుతుది
నే మామ ఎక్కువ ఏంటి బట్టలకి నేనైతే జ్యువెలరీకి ఇలాంటి వాటికే ఎక్కువ పెడతాను అస్తమానం మీషో యాప్ ఓపెన్ చేయడం ఆ బట్లెమున్నాయని చూడటం తీసుకోవడం
అంతమట అందుకే నైట్ ఆ పడుకున్నాను
ఈ మధ్య ఏం చేస్తున్నావ్ అనుకుంటున్నావ్ మీషో యాప్లు గడ్డ ఓపెన్ చేస్తుంటే ఎక్సైజ్ ప్రాపర్టీస్ ఏమిన్నాయని చూస్తున్నాం
అబ్బా నేనయితే సారీస్ ఎప్పుడు డ్రెస్సులు చూస్తూనే ఉంటా
రెసిస్టెన్స్ బ్యాండ్స్ తో చేసి చూసాను
హ్మ్
ఆ బ్యాన్స్ బుక్ చేద్దామని చూసాను ఆ మళ్ళీ ఏమో తెగిపోతాయేమో పెత్తయయి
రెసిస్టెన్స్ బ్యాండ్స్ అంటే దేనికన్నా ఒక దానికి సి ఇచ్చేసి దాంట్లో కొ
ఉయ్యాల గట్ట కాదే ఎంటి తైలి చీ ఒకరు లాగుతా ఉంటారు చూడు పైపు లాగా నువ్వు ఎందులోను చూడలేదా షార్ట్ అసలు
చూసాను అందుకే అలాగడిగాను
ఆ
ఇలా ముందుకి వెనక్కి లాగుతారు
ఆ హ్ అంన్లే స్కిన్ గ్లో కూడా వస్తుందింటే టోన్ అవుతాది అంటా స్కిన్.
ఏంటి ఎక్సర్సైజ్ చేస్త తనా యోగా చేయ్యలే. కాదు. ఎక్ససైజ్ కాదు. యోగా చేయండి. మైండ్ రిలాక్స్డ్ గా ఉంటది. ప్రశాంతంగా ఉంటది. నైట్ టైము బూతంలాగా అర్థ రాత్రలు చేసేదాన్ని మంచి నిద్ర వతది అని చెప్తే. పడుకునే హ అరగంట ముందు చేసేదాన్ని. అలా లేసి మంచం మీద బెట్- బెడ్ మీద ఇలా. మా ఇంట్లో మా అమ్మ మా అన్నయ్య అందరు పడుకున్నాక లైట్లు అరవేసి అప్పుడ ఇలా కూర్చొని కళ్ళు మూసుకొని చేతే మా అన్నయ్య లైట్లు వేసి మరి వీడియోలు తీసేవాడు. ఎమ్ జెతున్నావురా అని ఎంత పొద్దున్నే లేచి చేసేతనవు ఏంటని.
హ హ
అలా ఉంటాయి. మన పనులు.
బాగానే ఉందే.
నిన్న నైట్ కాక్ తెచ్చాం కదా కాక్స్ తెచ్చుకున్నాం. మనం అక్కడ నుంచి స్టేడియం నుంచి.
ఆ ఏం చే ఏం చేసావ్
మా అమ్మ నేను ఆడుకున్నాం. నిన్న బ్యాలెన్స్ అయిపోయింది కదా. ఫోన్ లో రీఛార్జ్ అయిపోయింది కదా.
ఆన్ ఏ ఆడతరా షెటిల్ లు
మా అమ్మకి రాలేదు. అయినా అలాగే ఆడు పున్నము.
హు హు
మా అమ్మకా మా అమ్మకో ఫ్లాంక్ నేనో ఫ్లాంక్ తీసుకోని. అలా స్లోగా ఆడు కున్నాము. తర్వాత కదేమో మాకు కలబంద మొక్కలు ఉంటాయి. కదా అలోవేర మొక్కలు. దాని పక్కన చిన్నది. గొయ్యి కింద ఉంటది వాటర్. ఏ
ఆ
అందులో పడిపోయింది కాకిల్. ఇంకా ఆపేసాము.
ఉ అయ్యో కాక్ పోయిందా ఇంకా.
అమ్మా షే దాన్ని కొడతకి గిరగిర గిరగిర తిరగెతున్నటు అటు ఇటు ఎక్కడ పడుపోదిరా బాబు అని చిన్ అక్కో అక్క టిటిల్ వస్తది కదా. మా అమ్మా ఏమో చీరతో ఉంది. ఎక్కడ పడిపోతదో ఏండో అనిపి చింది
మా అమ్మేనా ఆడదాం రా అమ్మా లేపోతే ఏంటి ఎక్సర్సైజ్ చేద్దాం రా అమ్మాలంటే ఆన్ సర్లే అని చెప్పి ఎళ్ళిపోద్ది
కాసేప్ ఆడగ చ్ బాగుంటాయి. ఇది ఇది వరకు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయినుకో ఈ ఫోన్లేమి ఉండే కదు కదా. అష్టచమ్మాలు మొలెట్టేస వాళ్ళమే.
ఉహ్ హు
మాట్లాడితె అష్టచ్చమ్మ మా అమ్మ నేనే ఆడేసుకునేవాళ్ళం. అంత మాడికె ఇంగ మామ్ మనం కాలిగుండి. వచ్చిదాని కాదు. ఏ పని చేసుకోనిచ్చేదాన్ని కాదు. అమ్మ మ్మా అడుగొచ్చి రామ్మా రామ్మా అనేసి పీకేసెదాన్ని గీసేసె దాన్ని. సుద్దముక్కతో గీసేసి కూర్చునె దాన్ని. మా డాడీ మా డాడీ వచ్చేవాడు. ఆఫ్టర్నూన్ లంచ్ కి లంచ్కి వచ్చినప్పుడు. మా డాడీ బట్ టెసి విడు మా అమ్మా మా డాడీ టెన్ రుపీస్కి
ఉహ్ హు
ఆడి వాళ్ళిద్దరు ఆడుకుంటే. నేను పక్కన సపోర్ట్ ఇచ్చేదాన్ని
ఉహ్ ఆ హా
బాగుంది. ఆ ఆట్లు ఉప్పుడెవరు ఆడుతున్నారు అలాగా ఇప్పుడు పిల్లలు ఆడుకోవడమే మానేశారు. అసల్ ల్ల
మా ఇంటి పక్కన వాళ్ళ అందరు చిన్నపిల్లలే కదా అందరూ మోన్న హోలీలు ఆడేసుకొని, నీళ్లు పోసేసుకొని, ఏ రోజు అనుకున్నావ్ చంద్రగ్రహనం ఉంది చూడు ఆ రోజు ఆ రోజు నైట్ ట్
బానె ఉంది. ని ఇక్కడ హోలి చేస్తున్నదల అదేన్న
హా
ఇక్కడ వోల్ళ ఆ ఇదిగా ఇక్కడ వల్ళ హోలి చేసుకున్నారా లేదా అంటున్నాను. గాని ఒక రీల్ లో చూసానే ఏంటి మొన్న ఆఫీస్ కి వెళ్ళాను కదా ఆ సార్ రూ ఫోన్ లొ రీల్ చూసాడన్నమాట. ఏంటి అందులో ఆహ్ నానమ్మనమాట నానమ్మ అయితే ఆ చిన్నపిల్ల్లోడు హోలీ నీళ్ళ వాళ్ళ మామ వెన వాళ్ళ మామ్మిద పోసేస్తాడు వెనకాల నుంచి. ఇంకా ఆ మామ కోపం వచ్చేసి అది గుడిగుడుకునేళ్లే వేడి నీళ్లు పొయి మీదయ్యి ఆ పిల్ల్లోడి మీదేస్ సేసింది
ఉహ్ హు
వేడి వేడి నీ ఇల్లు ఆడా అసలా బతికాడో చచ్చిపోయాడో తెలీదు అసలు.
బావే కొంచెం పడతేనే కాలిపొద్ధి మనకి
ఆ అయనా అంట దా రుణం ఏంటే బాబ అంత పెద్ ద్దావిడ అంత మూర్ఖంగా ఉందా చిన్న పిల్లోడు ఏమైంది ఇప్పుడు నీళ్ళు ఏసాడు రెండు దెబ్బలు కొట్టడమో అరవడమో చేయడం మానేసి కాసదు కొంతమంది అలానే ఉంటారే సైకోల్ లాగా
ఆ వాళ్ళది వేరే మైండ్ సెట్
అక్కడ ఇంకోసారి అంటున్నారు వాళ్ళ డాడీ అసలు ఊరుకోడు వాళ్ళ నానమ్మని చంపేస్తాడు ఆ బొడ్డోడికి ఏమన్నా అవ్వాలి అంటున్నాడు
ఉమ్
అందుగానే ఇంకా మా ఫ్రెండ్ టెన్త్ క్లాస్ ఫ్రెండ్ వాళ్ దే టీ కొట్ ట్ అనమాట టీ కొట్టను కొంచెం చిన్నగా ఏదో సాంబార్ ఏదో కా ఇన్న రెంటే హోటల్ టైప్ రన్ చేస్తారు అయితే దానికి ఒక చిన్నపిిల్లోడు పుట్టాడు అనమాట ఆడికి ఒక నడుత్త ఉంటారు కదా పాకుత నడుతా ఉంటారు పట్టుకుని తెయ్యోటే అలా నడుతూ నడుతూ వెళ్ళి సాంబార్ దాంట్లో పడిపోయాడంట
బాబోయ్
ఆ చచ్చిపోయాడు తెలుసా అయ బాబోయ్ అప్పుడు నాకు అది ఫోన్ చేసి ఎడుతుంటే నాకు అసలు ఎలా అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో ఎలా సర్ది చెప్పాలో అర్ధం అవ తెలేదు
అలాంటిే వింటేనే కష్టం ఇంక చూసిన వాళ్ళకి చాలా కష్టంగా ఉంటది
ఆ ఇంకా ఇంకేం చెప్ ప్తాం ఆ ఇప్పుడు ఆ పిల్లోడు బతికిన కానీ